హలో హలో
బాగున్నారానండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయలేదండి తిన్నాము అలా కూర్చున్నాము
అ అండి
ఆ మీరేమి చేస్తున్నరండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నా మండీ
ఏం తిన్నారండి
మీ మా అండి నేనైతే ఈ వాల్టీకి ఇడ్లీ తిన్నానండి ఇడ్లీ తిని ఒక వాటర్ మిలన్ జ్యూస్ తగాను
అవునా అండి
ఆ మీరేం తిన్నారండి
ఆ నేను వచ్చేసి చపాతీను పెసర్ల కర్రీ తిన్నానండి
ల్ కర్రీ నా అదేం కర్రీ అండి
అద పెసర్ బ్యాళ్ళు అంటే మసాలా పెట్టి చేస్తారండి
అవునా మీకు వచ్చా అది చెయడం
అంటే బాగా రాదండి విన్నాను జస్ట్ అంతే
అంటే కర్రీలాగా అట్లా చేసేసుకుంటారా మామూలుగా అయితే ఆ పెసర్లు ఆ అవన్నీ ఆలోచ సందలు అవన్నీ మనము వినాయకుడికి ప్రసాదంగా పెడతాము
అవునండి
అవన్ని మనం అంటే ఉడకబెట్టి తిరువాత పెట్టి దేవుడు ప్రసాదంగా పెడ్
ఆ ఆ దాంతోనే కర్రీ అండి
ఆ అవునా
ఆ మీరేం మీరు ఇడ్లీ తిన్నారా అండి
ఆ మేము ఇడ్లీ చట్నీ తిన్నామండి దాని తర్వాత ఒక జ్యూస్ తాగాము వాటర్ మిలన్ జుసండి
మీకు ఈ జ్యూసెస్ లో ఏమి ఏమంటే ఇష్టం
నాకా నాకైతే మస్క్ మిలన్ వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టమండి ఆ షేక్స్ కన్నా ఇలాంటి ఫ్రెష్ జ్యూసెస్ే బాగుంటాయి
ఓకే
ఆ ఇంకా మ్యాంగో షేక్ అండి ఈ సీజన్ ల మ్యాంగో షేక్ తాగల్లా
ఆ మ్యాంగో షేక్ చాలా బాగుంటుందండి
ఆ ఎందుకంటే ఆ చాలా తిక్కుగుంటుంది
ఆ అండి
మ్ చాక్లెట్ షేక్ ఓరియ షేక్ ఇవన్నీ ఎక్కువ్ ఎక్కువైతాయన్నమాట
అ అండి
ఆ ఇంకేంటి మీకేం తెలుసు మీకేం జ్యూస్ ఇష్టం
మాకొచ్చేసీ బటస్కాచ్ షేక్ ఒచ్చే ఇష్టం అండి
బటర్ స్కాస్ ఓ అచ్చ ఏంబావుటుందండీ షుగర్ సిరప్ లాగా ఉంటుంది ఎక్కువ స్వీట్ ఉంటుంది బటర్ స్కాచు
ఏంటండి
కుంటుంది బటర్ స్కోచు
ఆ నాకు అదే ఇష్టంమండి
అవునా
ఆ
ఆ ఇంకా దాని బదులు చాక్లెట్ బెల్జియం వెన్నలా ఇది గూడా బానే ఉంటుంది ఉమ్ ఇంకా ఏంషిన్ స్కిల్స్ నీ కి
తోక్లెట్ తెల్సు ఇంకా వటర్ వాటర్ మిలన్
ఆ ఆ మీరు ఆవేకడో జ్యూస్ తాగారా ఎప్పుడైనా
ఆ తాగామండి చాలా బావుంటుందండి
అబ్బా చాలా బాగుంటుందా అవకాడో జూసు
అవునండి నాకు ఇష్టం అండి చనా
ఏంటి మీకు ఆవకాడ జ్యూస్ ఇష్టమా అసలు స్వీట్లెస్
అది హెల్త్ కి చనా అది చనా హెల్త్ కి చానా మంచిదండీ
ఆ అ అవునండి అలాంటి బెనిఫిట్స్ ఉన్నవి టేస్ట్ లెస్ ఓ షుగర్లెస్ అలా అంతా ఉంటుంది
అవున్ నాకు ఇష్టమండి చనా
ఆ కివీ ఫ్రూట్ గానీ హెల్త్ కి డ్రాగన్ ఫ్రూట్ గానీ ఆవకాడో గానీ ఈ మూడు అండి
ఆ హెల్త్క్ చానా మంచిదండీ అవి తింటే ప్రోటీన్స్ అన్ని చాలా బాగా ఓస్తాయండి
ప్రోటీన్ అంట ఆవేకాడో తింటే జుట్టుకు చాలా మంచిదింట అండి విన్నాను
ఆ అండి
ఉమ్ ఇంకా ఇంకా అవ్ అవేమీ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా బ్లడ్ కి చాలా మంచిది
ఆ అండి
అది గూడా షుగర్లెసూ టేస్ట్ లేసూ ఆ ఇంకా మరి కివి ఫ్రూట్ గూడా వంటలా అండి నాకు ఏదో నార్మల్గా ఒచ్చండి ఏదో మ్యానేజ్ చేగల్నూ కానీ కాఫీ మాత్రం బాగా పెడతాండి నేను
ఆ అంటే ఎట్లా బెడ్తరండి
అంటే ఫస్ట్ పాలు పాల్ని బాగా మరగనించీ అవి బాగా మరగానిస్తేనేనండి కాఫీ స్మెల్ రాదు చాలా మంచి ఉంటుంది
ఆ
ఆ కొందరు ఎలా చేస్కుంటారంటే ఫస్ట్ వాటర్ ఎసేస్కొని తర్వాత పాల్ ఎసేస్కొని చేస్కుంటారూ
ఆ
ఆ అలా టీప్ టీ అలా పెట్కుంటే బావుంటుంది గానీ కాఫీ అలా పెట్కోకూడదండి
ఆ
మీరేలా చేస్తారండి కాఫీ
ఏం లేదండి ఫస్ట్ పాల్ని పెట్టడం సిమ్ లో పెట్టాలి కొంచెం ఆ తర్వాత అందులోకి ఆ కావల్సిన షుగర్ వేసుకోవాలండి తర్వాత మనకి ఏది ఇష్టమైతే అది సన్ రైజ్ గాని
అవునండి ఇప్పుడు కానీ కాండనెంటల్ గాని
ఆ
ఉ చాలా బాగుంటుందండి అట్లాంటి స్ట్రాంగ్ కాఫీ పె
ఆ బాగుంటుందండి చలికాలంలో చానా ఎక్కువే తాగుతారండి
మీకు కూడా ఇష్టమా అండి కాఫీ లైక్ చేస్తారా
ఆ చానా ఇష్టమండి
నాక్కూడా ఇష్టమండి ఇంకా మన ఊర్లలో అయితే పొద్దుంలె చిన్నప్పుడు నుంచినే కాఫీనే ఉండాలి
ఆ అండి
ఆ ఎవరైనా మన సైడ్ ఇంటికి వచ్చినా కూడా ఫస్ట్ మర్యాద చేసేది కాఫీతోనే
అ అండి
మీరు కూడా అంతేనా అండి చేసేది
ఆ అంతే అండి ఫస్ట్ ఇంటికి వచ్చిన బంధువులకి కాఫీ పోయాలండి
ఆ కాఫీ ఇస్తాం ఆ ఏ అంటే వచ్చిన సం సందర్భాన్ని బట్టి అండి ఒకవేళ భోజనం టైం లో వస్తే భోజనము లేకపోతే కాఫీ టైం వస్తే కాఫీ కానీ ఏ టైమ్ లో వచ్చినా ఫస్ట్ కాఫీతో రిసీవ్ చేసుకుంటాం
ఆ హ
ఉ మీర ఇంకా మీరె ఎలా అండి
అంటే ఏంటండి
అంటే మీర ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా వస్తనే ఫస్ట్ కాఫీ ఇవ్వడం అలా
ఆ కాఫీ ఇస్తామండి ఫస్ట్ తర్వాత భోజనం పెడతాము అలా అండి
ఆ అంతేలేండి అలానే రిసీవ్ చేసుకోవాలి
అ అండి
ఇంకేంటండి మీకేమైనా తెలుసా ఏమైనా అంటే మ ట్రిప్పుల గురించి అలా ఏమైనా వెళ్ళారా
ఆ వెళ్ళామండి రీసెంట్ గా పాండిచ్చేరికి వెళ్ళామండి అక్కడ చాలా బాగుంటది నేచర్ అంత త ఇంకా ప్లాన్ చేస్తున్నామండి వన్ మంత్ తర్వాత మన్నారు అలా వెళ్ళడానికి
అక్కడ అట్లాంటి పెద్ద పెద్ద ట్రిప్స్ వెళ్తే రిసార్ట్లుంటా ఇట్లువన్నీ చాలా బాగుంటాయి కదండి
అవునండి
ఊ రూమ్స్ గాని అలా అంతా చాలా బాగుంటుందని విన్నా
అవునండి
కానీ అలాంటి బీచెస్ దగ్గర అట్లంతా చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి
అవునండి
ఉ ఎందుకంటే వాటర్ ఏ టైంలో ఎలా వస్తాయో తెలీదు
ఆ అండి
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా
ఆ ఆ ఇంకేంటండి మీక్ ఏమేమి వంటలంటే ఇష్టమండి
మాకేమ్ వంటలా నాకు వంటలంటే ఇష్టం అండి ఏదో ఒకటి అంటే ఇష్టం అనేది కాదు గాని అన్ని తినొచ్చు కానీ నేను ఉప్మాన్ మాత్రం అస్సల్ లైక్ చెయ్యను అండి
ఏమ్ అండి అలాగ
నేను అస్సల్ తిిననండి మీరు తింటారా ఉప్మా
హా అండి అన్నీ తింటామండి మేము
జన్రల్గా అయితే అమ్మాయిలకి ఉప్మా ఇష్టం ఉండదు అంటారు
ఆ అండి
నిజంగా అండి చాన మంది అమ్మాయిలు ఉప్మా తినరు ఎందుకో
ఆ అవునండి చాలా మంది తిినారు
చాల ఆ మరి ఈ మధ్య సేమ్య ఉప్మా అని చేస్తారంండి ఈ మధ్య ఏంటో అది
ఆ అండి సేమియా ఉప్మా చాలా బాగా ఉంటుందండి నాకు రెసిపీ కూడా వచ్చు నేను తింటాను బాగా
అవునా ఎలా చేస్తారంండి దాన్ని అంటే మామూల్గా తిరువాత లాగనైనా అంటే సేమ్యని ఎలా ఉడికించుకుంటారా
ఆ అండి ఫస్ట్ అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకోవాలండి
అది కామన్లే అంటే సేమియాని వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మె త్తగా చేస్తార లేదంటే ఫస్ట్ సేమ్యాని ఉడకబెట్టుకుంటారా
ఫస్ట్ వాటర్ వేసి ఆ తర్వాత దాంట్లోకి సేమ్య వేయ్యాలండి
ఓహో ఆ తర్వాత ఓహో ఉప్మా లాగనేనా కానీ మన సైడ్ బజ్జి ఉగ్గాని అంటే మీకు ఇష్టమా
ఆ చాలా బాగుంటుందండి
ఉ అసలు ఉగ్గానిలేకి కాంబినేషను మిర్చి బజ్జి పల్లి పప్పలి పొడి అని ఒకటి చేసుకుంటాం చూడండి మనం
ఆ ఉగ్గానిలోకి అది వేస్తారంండి అది వేస్తేనే టేస్ట్ అండి లేకపోతే బాగుండదు
ఆ మరి ఏమంటే దాంట్లో కొంచెం తెల్లవాయి తెల్లగడ్డ ఉంటుంది చూడు
అ అండి
ఉక్కువ వేసుకోవాలండి ఆ పొడిలోకి కొంచెం ఆ అవేమి పప్పులు తక్కువ ఉండి అలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది
ఆ అండి
మరి ఇంకా ఏమని పికిల్స్ అని చెప్పి అలా అంతా పెట్టుకుంటారు
ఆ పకిిల్స్ ఇ మ్యాంగో పికిల్ అని కొత్త ఆవకాయ పికిల్ ఆ చాన పెట్టుకుంటాం అండి పల్లెటూరులో అదే కదండి స్పెషల్ అంటే చాలా
ఫస్ట్ సంబ స్టార్ట్ అయితానే అందరుూ ఫస్ట్ పచ్చి మామిడికాడు చట్నీ చేస్తారు
ఆ అండి
ఆ తర్వాత కొత్త మామిడికాయ ఊరగాయ అని చెప్పి అది చేస్తారు
ఆ అండి
ఉ ఇవన్నీ చాల బాగుంటాయి
ఆ బాగుంటాయ్ అండి
ఇంకా ఏంటి మీరు ఏమైనా ఈ రోజు ఏమైనా డ్రింక్స్ అట్లా తిస్కున్నార ఏమైనా కూల్ డ్రింక్స్
ఆ అండి నేన్ కూడా వాటర్ మిల్లన్ జ్యూసే తాగానండి
అవునా
ఆ
వాటర్ మిల్లన్ జ్యుస్ చాలా హెల్తీ అండి మన్షికి బాడీ అంతా హైడ్రేడ్ చేసేస్ దే మంచిగా ఎంత వాటర్ కంటెంటుంటుంది వాటర్ మిలన్ లో
ఆ చాలా బాగా కూల్గా ఉంటుందండి
ఆ కూల్గా ఉన్ ఉంటుంది బాగా అంటే అన్నింటికి చాలా బావుంటుంది
ఆయండి
హూ వాటర్ మిల్లన్ గానీ అంటే ఎక్కువ జూసీ జూసీగా అట్లంతా బావుంటుంది కాబట్టి తాగేయొచ్చు
ఆ అండీ
ఊ మరి పైనాపిల్ జ్యూసు యాపిల్ జ్యూసు ఇవేమంత అనిపీవండి నాకైతే
ఓహో అవన్నీ ఏం బాగుండవండి వాట్ర మిల్లనే చానా హెల్త్కు మంచిది
వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ చాలా బావుంటుందండి మస్క్ మిలాన్ అయితే ఇంకా బాగా తిక్కుగొస్తుంది
ఆ అండి
ఊ మస్క్ మిలాన్ కానీ వాటర్ మిలాన్ కానీ
ఆ ఆ
ఊ ఇంకో మరీ పారి పప్పాయ జ్యూసు సపోటా జ్యూసు అది గుడా చాలా బావుంటుందండి
ఆ పొప్పాయ సపోట గుడ బాగ గుడా హెల్త్ కు చాలా మంచిదండి
చాలా మంచిదండి కానీ మ్యాంగో తాగ కుకుక్కు షేక్స్ తాగలండి ఏముంటుందండి చానా ఈజీ కొన్ని బిల్కేస్ ఇస్కుంటాము ఏమైతే ఖర్చు బెట్టి ఆ కజ్జేస్ పెట్ట్ కోయింటామో ఆ ఫ్రూట్ నే వేసేస్ కుంటాము కొంచెం షుగరు కొంచెం హనీ యాడ్ చేసేస్కుంటే అది షేక్ అయిపోతుంది బయట అందర్ చే హా సరే అండి
ఆహా